హాయ్ అండి
హాయ్ రా
ఎలా ఉన్నారు
బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
బాగున్నా తిన్నారా
ఇంకెక్కడా తినలే ఇప్పుడే పూరి చేస్తా నువ్వు ఫోన్ చేయగానే మళ్ళీ నీకు కాల్ చేశా అంతే ఈగ
అవునా పని అయిందా
పని అయిపోయింది తి ఇగా తినడమే పని మొత్తం అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక్కడ పండుగ కానీ
ఆహా
హుమ్
నిన్న ఏలా సెలబ్రేట్ చేసుకున్నారో కాదు
బాగా సెలబ్రేట్ చేస్తాం
అవునా టెంపుల్ కి వెళ్తారా
ఈ టెంపుల్క నీ ఏం లేదు ఇగ ఇంట్లోనే ఇంట్లోనే దేవుడికి ఇగ దీపం గినిక పెట్టి ఇగ పచ్చడ ఉగాది పచ్చడి చేసి మళ్ళీ భక్ష్యాలు చెసినాం
ఆహా
ఇగ ఇంట్లోనే పని సరిపోయింది ఇగ టెంపుల్ కి ఎళ్ళలే ఇగ ఇంట్లోనే చేసుకున్నాం
ఉంహు జాతకం లాంటిది ఏమన్న చూపెట్టుకుంటారా మీరు
ఏమో ఎప్పుడైతే చూపెట్టలేదు కాకుంటే ఇగా చూపించుకుంటారండి మామూలుగా ఇది కొత్త సంవత్సరం కాబట్టి మనకి ఇగ చూపించుకునే వాళ్ళు చూపించుకుంటారు
ఉం హు
మీరు ఎలా చేసారు
నే కూడా బానే చేస్కున్న ఉదయాన్నే లెసి పని చేస్కొని
ఉమ్
ఆ అదే ఇది మీరు కుండలో ఎస్తారా పచ్చడి స్టీల్ పాత్రల్లో
హు హ్మ్ కుండలోనే
కుండలోనేనా
ఉమ్
మీ సైడు వాళ్ళు ఉంటారా చేసే వాళ్ళు కుండలు చేసే వాళ్ళు
ఆ ఉంటారు
ఆహా
ఇగ వాళ్ళ దగ్గరనే కొత్త కుండ తీసుకొచ్చి చేస్తాం అనమాట
ఆహా
మ్ అంటే గాఅల్లానైతేనే మంచిగుంటది కదా అని
ఆ
ఉమ్
మేము స్టీల్ పాత్రలో చేసినాం ఇప్పుడు అవి కేటళ్ళు కుండలు చేసేటోళ్ళు లేరు కదా ఉమ్ కాబట్టి ఇంగ స్టీల్ పాత్రల్లోనే చేస్తాను
అంటే మీ దగ్గర ఉండరన్నమాటనా
ఆ ఉన్నరు లే గాని చే లేరుగా ఇప్పుడు
ఆహా మా దగ్గర చేస్తారంటే కొంచెం ఇగ ఎనికటి వాళ్ళు ముసలోళ్ళు అట్లున్నారు కాబట్టికి ఇగ ఇగ మీరన్నట్టు ఇప్పటోళ్ళు ఎవరు ఎక్కువ చేస్తలేరు గాని
ఆ
ఇగ మా దగ్గర ఉన్నారు చేస్తరు ఇగ మేము మామూలుగా మరి ఎండాకాలంలో కూడా ఇట్లా కుండలోనే వాటర్ తాగుతాం మేము
ఆ
ఉమ్
అవును వాట్లో వాటరు కూల్ అయితై గ కుండలపోస్తే
అవును ఇంకా ఫ్రిడ్జ్ ఉన్నా మేము యూజ్ చేయ్యము ఎక్కువ నీళ్ళకి
ఆ మీకు ఏ పడుగలంటే ఇష్టం అండి
ఇగ మాకంటే మన తెలంగాణ స్పెషల్ అంటే బతుకమ్మ పండగ కదా మనకు బాగా చేస్తారు అదే మంచిగా అనిపిస్తది
ఆహా బతుకమ్మనే ఇష్టమ
ఇగ బతుకమ్మ అంటేనే మంచిగా అనిపిస్తది కదా ఎందుకంటే మనము ఇగ పిల్లలకి ఇంకా సెలవులు వచ్చి మన బడులళ్లకి మనం ఇగ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మంచిగ సెలబ్రేట్ చేసుకుంటాం కదా అందరు చుట్టాలు ఇంటి నిండా
హుమ్
ఎం కానీ చాలా బాగుంటదిగ ఎంతైనా కూడా
హుమ్
ఇగ బతుకమ్మ పెర్చుకోవడం తొమ్మిది రోజులు ఫస్ట్ రోజు బొడ్డమ్మ అని తర్వాత ఆ సద్దుల బతుకమ్మ అని ఎట్లా పెర్చుకొని రంగు రంగు పూలతోనిి మంచిగా ఇగ మనం కూడా ఇయాల హు పట్టు చీరలుని లంగా ఓనీలని మన ఊరు ల్లల్ల అట్లనే బాగుంటది కదా
అవును ఈ ఆ బతుకమ్మ పండక్కి షాపింగ్ చేయడం
అవును ఇగ అట్లా చేేసుకుంటాం మళ్ళ అం లోటి ఇగ బతుకమ్మ దగ్గర మేము ఇగ తొమ్మిది రకాలని నైవే ధ్యలు పెట్టడం చేస్తారా మీ దగ్గర మ్ హు
మ్మ్
ఇగ అట్లా చేస్తాం మంచిగుంటదిగ అట్లనైతే ఇగ తొమ్మిది రకాలు అట్లా చేేస్తాం అది అయిపోయిన తర్వాత ఇగ మళ్ళ దసరా ఉంటది కదా ఒక రోజు తర్వాత దసరా ఉం టది దసరా ఇయితనేమ్ ము ఇగ మా ఊర్లో అయితే దసరా కూడా బా చెస్ స్తామన్నమాట
అవునా
మ్మ్ ఇంగ మళ్ళీ పాలపిట్టని చూడడం ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లడం ఇగట్ల తీస్కొ నీ వచ్చి మళ్ళీ వాటిని మన పిల్లలైతేనేమో మనం చదువుకునే బుక్కులల్లో కుంటారు కొంతమంది ఇగ అమ్మ వాళ్ళయితేనేమో బియ్యంలేస్తారు జమ్మాకు
ఆ అవును
పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీ
రవణస్ సూర్ని కాలుస్తారా
ఇక రావణాసురుడు అంటే ఏమో కాని గిట్లన అయితే చేస్తారు ఇక
హ
అంటే కాల్చుకునే వారు కాల్చుకుంటారులే గాని
అంటే ఊర్ళ కొంచెం సిటీలో అయితే బాగా సెలబ్రెట్ చేంది రావణాసురుని కాల్చి
అదేగాని ఇక మనకి ఊర్లలో అయితే ఇట్లా జమ్మి చెట్టు దగ్గరకి పో పాల పిట్టని చూడడం ఇసంటి ఇవీ బాగా ఇస్తారు
అ నాకు కూడా ఈ బతుకమ్మ పండుగ అంటే ఇష్టం ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరు కలుస్తారు పండక్కి అందరుస్త సర బందవులను కూడా ఇన్వెస్ట్ చేస్తాము
ఉ
బతుకమ్మ ఇట్లా ఈ ఫ్రైజులని ఫ్రైజులు వస్తాయని మళ్ళీ మనది పెద్ద ఉండాలని అట్ల అన్ని పూలను అన్నిని కలెక్ట్ చేసి పెద్దగా వరడం ఆవిగు నువ్వు వస్త రావడం ఇవన్నీ పనులు చేస్తాండి మంచి హ్యాపీ కనిపిస్తుంది
ఇక అయినా మన ఊర్లలో ఇంకా తంగేడి పూలని గునుగు పూలని అవలాంటివి బాగా చేస్తారు కదా
ఆ అవును సిటీల్లో అయితే కొనుక్కుంట్ర మనకేమో అన్నీ దొరుకుతాయి కాబట్టిగా
మనకి దొరికితే మళ్ళ మనం అందరం ఒక ఒకే దగ్గర ఊరు మొత్తం ఒకే దగ్గర ఆడుకుంటూం మళ్ళీ తీసుకోని పోయి చెరువులలో స్త అట్లా సిటీలో అయితే అట్ల కుంటది ఎవరి ఇలా వాళ్ళుసుకుంటారు అవసరమైతే ఇంట్లో బకెట్లలోనే వేసుకుంటారు టబ్బు లో ఇనక
అవును
మనక అట్లాగాదు కదా మన మనించిగా ఆ మంచి ఆట పాటలతోనే మంచిగా ఓతరు వేస్త
కొంతమంది ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్స్ బయటక వెళ్లారుగా ఈ టైమ్ లో మ్యారీడ్ ఉ ఉమెన్స్ ని కొంచెం ఎంకరేజ్ చేయరు కదా ఇ లా చాలా వరకె. అంటే ఈ టైమ్ లో కొంచెం ఎంజాయే. అంటే కోలాటం అని డ్యాన్స్ లని,
చె అవునవును చాలా మంది చెయ్యరు హ్మ్ చేసి చేసి కొనే వాళ్ళు చేేసుకుంటారులేగాని మ్యారిడ్ అయినా సరే! కొంతమంది పిల్లల్ని కూడా ఎవరు ఎంకరేజ్ చేయ్యరు ఎందుకులే ఆడుకోవడం అవస్. అవసరమా అన్నట్టు అంటారులేగాని మన ఊర్లలో అయితే అంటారు. సిటీలో నయతే అట్ల ఎం బట్టిచ్ పోలె, మరి మన ఊరు సాంప్రదాయం. మంచిది కదా!
హ్మ్
అట్ల అయితేనే కొంచెం మంచిగా ఉంటారు. మన అంటే సాంప్రదాయాలతోనే పెరుగుతారు, మళ్ళీ మంచి చెడ్డలు తెలుస్తాయి వాళ్ళకి ఆ భైబం ఎట్లా గౌరవించే చాల అట్లా తెలుస్తుది ఇట్లా సిటీ వాళ్ళకి ఎట్లుంటాయి మాయి ఇ మాట్లాడే విధానంమైనది తెలవదు వాళ్ళకి. వాళ్ళకే సరిగా దెల్వదు.
హ్మ్ అంటే వాళ్ళు ఇక వాళ్ళను ఎవరి పెద్దలకి ఇట్లా రెస్పెక్ట్ ఇయ్యాలని అట్లా ఏమి ఉండదు.
అవును. ఒకవేళ వాళ్ళు అమ్మని అన్నచ చెప్పినా వినే అంత స్టేజ్ లో ఉండరు వాళ్ళు.
హ్మ్ అక్కడ ఫ్రీడమ్ వచ్చింటాది కదా వాళ్ళకి బయటకని వెళ్తారు ఎటో తిరిగే తెలియదు. అదే పల్లెటూరులో అయితేనేమో మనకి.. మన పిల్లలు ఏటైనాపోయినా చెప్తారు వీళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇట్లా తిరుగుతారు. అట్లేంకాదు కొంచం అ భయంతోటి అయిన కొంచెం డిసిప్లిన్ గ ఉంటారని ఎవరైనా చెప్తే ముప్పై రెండు తిడుతారు జాగ్రత్తగ ఉండాలి అట్లా.
అవునవును హు హ్ హూ అది కరెక్టే.
సిటీలోనేమో ఫ్రీడమ్ ఉంటాది.
ఇక అవును ఇక అంటే ఫ్రీడమ్ అంటే ఫ్రీడ గా ఉండి మరి ఎందుకు లే ఇబ్బంది పెట్టాలని అట్లా వదిలేసినా కూడా ఇంకా గాలికి తయారవుతారు ఇప్పుడు ఉహ్ ఈ జనరేషన్.
అవునవును చాలా వరకు అట్లనే ఉన్నారు. ఉమ్
వై
ఇక బావగారు కున్నదంటే మీ దగ్గర కూడా బతు ఆమెనా
ఉ అవును
ఉమ్ ఈ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేస్తారు
అది కూడా బాగానే చేస్తారు అందరు దేవుడి దగ్గరకు వచ్చి అంటే కళ్యాణం అందకి సీతారాముల కళ్యాణం అని వాట్లా పోయి దేవుడి దగ్గరికి ఇక మంచినే ఉంటంది అది కూడా ఊరి మొత్తం ఒకే దగ్గర చేసుకుంటారు మన ఊరికి ఇక గుడి ఉంటది ఆ గుళ్లో పోయి అట్లాగే
ఉమ్ ఊరేగింపు లాంటిది చేస్తారా
ట్ ఊరేగింపు లాంటిది అంటే ఫస్ట్ మనం దేవుడి దగ్గరకి రావడానికి దేవుడిని చూపెట్టుకుంటూ అట్లా పో తారు మళ్ళయి చెప్పిన తర్వాతకి మళ్ళీ ఊరేగింపు చేస్తారు తలంబ్రాలుని అద అని ఇద అని ఇంకా మా దగ్గర అయితే మంచిగా పులిహోర అని నైవేద్యాలు మళ్ళీ బెల్లంతో పానకం చేస్తారు అసంటి ఇవన్నీ పెడతారు తెలుసు
ఉమ్ బెల్లం పనకం బాగుంటది
ఉమ్ ఉ
ఉమ్ ఇప్పుడు కొంచమంది కొంతమంది దాతలొచ్చి అన్నదానం లాగ ఇట్లా
అవునవును ఉమ్! అదే అన్నదానం అని అట్లా చేస్తే టైమ్ ఇగ్ అట్లయిఎత్తారు మా దగ్గర కూడా అట్లే నేత్తరూ మంచిగా
అప్ప అప్పుడు అంటే ఈ పులిహోర ఉన్ను పానకం బెల్లం పానకం ఒకటే పోసేది రెండు ఇప్పుడేమో అన్నదానంగూడ వేస్తున్నారు
అవును
ఉమ్ ఉ
ఇగ మనకైతె ఊర్లలనతే గసనటీ చెత్తనే ఉన్నారు అంతరించి ఏం పోతలేవు దేవుడికి సంబంధించిన అయితే బానే చేస్తారు
ఆ
అయినా వేరే దేశం వాళ్ళు కూడా మన దగ్గర అంటే మన సాంప్రదాయం మన దుస్తులు మనం వేసుకునే విధానం మనం మాట్లాడే పద్ధతి మనం అంటే వంటలు మన రుచులు అసంటి వాటి కోసం కూడా మన బయటి దేశం నుంచి మన దేశానికి వస్తారు తెలుసా ఇప్పుడు
ఉమ్ మన మేడత్ మన జాతరలో వేరే దేశాల వాళ్ళు ఉంటారుగా
ఉమ్ ఇప్పుడు మామూలుగా మనం అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ అని కూడా అంతే మన సాంప్రదాయాలు వన్నీ నచ్చి ఆ వేరే దేశం వాళ్ళు కూడా మన ఊరి అంటే అమ్మాయిలయినా అబ్బాయిలనా అట్లా పెళ్లి చేసుకుంటారు ఈ మధ్యలో అంటే బాగుంటుది అన్నమాట మన తెలుగు సాంప్రదాయాలు
ఆ మేడారంని జాతరకి వెళ్లారా మీరు
అంటే ఇగ మా ఇంట్లో వెళ్ళర్లే కానీ నేను వెళ్ళలే
ఉహు..
వెళ్తాం మేము కూడా అంటే ఎప్పుడన్నా ఒకసారి కానీ ఇట్లా జాతర టైమ్ లో అంటే కష్టం కదా పిల్లని గీనుక తీసుకొని కని పోవడం అంటే ని ఇగా ఎప్పుడైనా ఖళీగా ఉన్నప్పుడు పోతాం ఎందుకంటే దేవుడి దగ్గరికి పోవచ్చు మంచిగా దేవుని చూడవచ్చు అట్లయితే మనకు మంచిగా అనిపిస్తుంది
రష్ లేని టైమ్ లో మంచి దర్శనం చేసుకోవచ్చు
ఉమ్
థ్యాంక్ యూ అండి
ఆ సరేలేడ